ఏం లేదండి ఖాళీని మీరు బా అ మీరేం చేస్తున్నారండి
నేనా నేను రేపు ఒక కాడికి వెళ్ళ గూడె టెంపుల్ క వెళ్దామని చూస్తున్నా ఈ రోజు వెళ్లాల్సిందే ఇక్కడ చిన్న తిరుపతి అని ఉంటది అక్కడికి వెళ్ళాలని చూస్తున్నాము ఆ వెళ్ళ లేదా సలుకు
మొన్న నేను ఒక బుధ వారం రోజు ఒక్కదాన్ని పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్ళినండి చాలా బాగుంటది అక్కడ
అవును అవును నేను కూడా వెళ్ళాను పెద్దమ్మ తల్లి టెంపుల్కి, అక్కడ పులిహోర బాగుంటది మళ్ళీ, అమ్మవారి గుడి వెనుక కూడా గుడి దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది విగ్రహం పెట్టారు మీరు గమనించారో లేదో
అవు నేను చూసినామన్న ఒకదాని ఒక రోజు వెళ్ళినప్పుడు చూసాను
ఆ చాలా బాగుంటది పెద్దమ్మా టెంపులు
అవునండి, అక్కడ ఒక రూపాయి బిల్ నిలబెడతారంట కదా తెలుసా అండి మీకు రూపాయి బిల్లా
ఆ తెలుసండి నేను నిలబెట్టాను ఆ తెలుసు నాకు అక్కడ నిలబెడతారు ఆ ధ్వజస్తంభం ముందు నిలబెడతారు
అవునవునండి
మ్ మీరు నిలబెట్టారా
ఆ నిలబెట్టినాంమండి అయితే ఒక రోజు మా అమ్మ అక్కడికి గాజులు కొబ్బరికాయ కొట్టింద అనమాట ఒక అమ్మేకి ఏం అంటే తీరొచ్చిండ కాకి అక్కడ
అవునా ఏమన్నారంట
అంటే మాకేం చెప్పలేదు కాని ఆమె కి ఇగ షి విషగం వచ్చినట్టు వచ్చింది ఏ దేవుడుడి కడ్డిగా ఇకా కుంకుమ పెట్టిరిగా ఆమెకిమ్మటే గాజులు వేసినమ్మకు ఒక రెండు డజన్లు
ఆ
బొట్టు పెట్టగనింగా మంచిష నా అయింది మన లేక్కనే ఉందాం ఇగ
కొంది నిండుకుంద అన్నట్టు మళ్ళీ సేము ఇక్కడ కూడా ఆ వేడుపాయలు వనదుర్గదేవి కూడా ఉంటది మేము ఒకసారి వెళ్ళామ అన్నట్టు ఒకసారి వెళ్తే అది కా కార్తిక మాసంలో అందరం కలిసి వెళ్ళాము తెలిసిన వాళ్ళం అందరం అయితే అక్కడికి వెళ్ళగానే ఫుల్లు వర్షాలు అన్నట్టు కా
అమ్మవారు దగ్గరమ్ అమ్మవారికి దగ్గరకి వచ్చినాయంట కదండి నీళ్లు అవునా
ఆ అమ్మ అమ్మవారు గుడి మొత్తం మునిగిపోతది అసలు అది కొంచెం దారి ఉంట ంటన్నట్టు ఏంటిది ఆ ద గోపురాన్ని కొను అమ్మవారి గుడికి కొంచెం ఒక యాభై వంద అడుగులు ఉంటది అన్నట్టు ఆక్కడది ఆకాశల్కు కొకి అమ్మవారు కింద కింద అది వాగులోనే ఉంటది గుడి అయితే మొత్తం నిండిపోయి ఉంది అసలు గు గుడి కూడా కనబడట్లేదు ఆ చేస్తారు చేస్తారు అక్కడ ఒక చిన్న బాయి ఉంటది ఆ బాయిలో అమ్మవారి గుడి ముందే బావి ఉంటది అక్కడ గుడ్ ఆ బావిలో స్నానం చేస్తే పిల్లలు కాగాని వాళ్ళు పిల్లలు అయితాయి అని ఒక నమ్మకం ఉంది అయితే
అవునండి నేను కూడ ఒకసారి పోయినప్పుడు చూసిన అక్కడ అవునా అయితే అక్కడ చికెన్ కూర వండుకో చూసినా అండి అవునా అండి అది నిజం కోళ్లు కోస్తారు మేకాల కోస్తారు
ఆ ఆ అమ్మవార్లకు కోస్తారు అన్నట్టు అమ్మవారికి ఎదురుంగా పోతరాజులు ఉంటారు కదా అక్కడ చేస్తారు అన్నట్టు మేము ఫస్ట్ మామూలుగా మాది వేరే బండి ఉన్నప్పుడు వేరేటోళ్ళ తోటి కలిసి వెళ్ళాము ఆ బైక్ ఉన్నప్పుడు అది ఖరాబ్ అయిపోయింది అయి తే నేను స్కూటీ కొనుక్కుంటే నెక్స్ట్ టైమ్ ఇక్కడ పూజ చేపిచ్చుకుంటాను అని అమ్మవారికి మొక్కుకున్నా అదేంటో తెలిదసలకు నేను ఆ సడన్ గా నేను స్కూటీ కొనుక్కున్న మళ్ళీ న్యూ ఇయర్ కి అక్కడికి వెళ్ళి మరి పూజ చేయించుకున్నా
అవునా అక్కడ చాలా బాగుంటాయిడి అక్కడ గాజులు అమ్ముత రు చాలా బాగుంటాయి తెలుసా అండి మీరు మేము ఒక రోజు గాజులు కొనుక్కున్నాము ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయండి అంత బాగున్నాయి అవి
ఆ చాలా బాగుంటాయి గాజులు బాగుంటాయి మళ్ళీ అక్కడ ఏంటిది అనింటే ఇవి పిల్లలకు జడకు సంబంధించిన ఐటమ్స్ అన్న ఎక్కువ అమ్ము కర్బొమ్మలు ఆ అవన్నీ చాలా అంతారు మళ్ళీ అమ్మవారి దగ్గర కూడా ఆ అమ్మవారి గుళ్ళో కూడా ఆ ఈ చీరలు మనం పెట్టినవి ఉంటాయి కదా అవి వేలం పాటేస్తారు నేను ఒక చీర కొనుక్కున్నాను
కొన్నంది వందలో వేరు ప్పలో పెట్టి ఒక చీర కొన్నది ఇప్పటికి సూపర్ ఉందంట ఆ చీరా
అవును అది అమ్మవారు
తిన చీరా అంటరన్ కదండ్
అవునవును అమ్మవారికి ఎవరన్నా పెడితే అమ్మవారి ఒళ్ళో పెట్టేసి పక్క పెడతారు అన్నట్టు అవి ఇక మళ్ళీ మనం కొనుక్కోవాలి కాకపోతే ఆ చాలా బాగుంటది అసలు అక్కడ వాతావరణం గాని ఏదైనా చాలా బాగుంటది మళ్ళీ ఇక్కడ సేమ్ అలాగే కట్ట మైసమ్మ జాతరన్ని కూడా చేస్తారు మా దగ్గర ఆ కట్ట మైసమ్మ జాతరలో కట్టమైసామ్మా ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళదు. దారిలో ఉంటది ఆహ్ మెదక్ వెళ్ళే దారిలో ఉంటది అయి
అవునా మా మేము ఎక్కడో తెలువదండి నేను ఎప్. ఎప్పుడు వినలేదు మెదక్ దగ్గరనేన అండి.
కాదు కాదు ఈ. మెదక్ వెళ్ళే దారిలో ఉంటది. గండి మైసమ్మ దగ్గర్లో ఉమ్ గండీ మైసమ్మ మ దారిలో ఉంటది ఎంత బాగుంటదక్కడ మోస్ట్ పవర్ఫుల్ ఏ మనం అక్కడ ఏదన్నా మొక్. కొని ఆహ్ ముడుపు కడితే చాలా తొందరగా అయితది అన్నట్టు.
అవునా అండి నేను ఎడుపాయల్ టెంపుల్ కి పోయిన గాని కట్ కట్ట మైసమ్మ టెంపుల్ కి వెళ్ళలేదండి. అందుకే అడుగుతున్న ఒక్కసారి ఎప్పుడు ఎట్నా వెళ్ళినప్పుడు అడుగుతా.
రోడ్డు మీద ఉంటది చిన్న టెంపులే గాని మోస్ట్ పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ ప్రతి సంవత్సరం అమ్మవారికి పెద్ద జాతర చేస్తారు.
అవునా అండి మేము మేము ఇక్కడికి వెళ్ళినామండి ఒకసారి. ఈ ఆహ్ సా ఇప్పుడు మనం అది చూసి. స చూడండి రమలే ఏమంటారు. గా
ఆహ్
మా ఊర్లో ఒక రామాలయం ఉంటుండేనండి చాలా బాగుంటుంది దాన్ని కోదండరాం. అవ్ రామాలయం అని అంటారు అక్కడ మస్తు జరుగుతయండి పూజలు. ఆహ్ ఆన్ జాబ్. అక్కడ శ్రీరామనవమికి అయితే తొమ్మిది రోజులు. పదకొండు రోజులు మస్తు సంబరాలు జరుగుతయండి.
ఇప్పుడు ఎట్లాగొ ఇవి బైప్. ఇప్పుడు ఎలాగో వచ్చేది శ్రీరామ్ నవమి కాబట్టి. ఆహ్ అసలు. ఓ యా అన్నీగా ఏంటిది రామాలయంలో ఆ రామాలయం టెంపుల్లో హనుమాన్ టెంపుల్లో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి అసలకు.
అవునండ్ అవునండి అసలు రా. నువ్వు ఎపుడైనా రాధాకృష్ణ సీరియల్ చూసింరా అండి. ఉమ్
అప్పుడప్పుడు చూస్తాను.
బాగుంటదండి అందులో రాద్. రాధాకృష్ణ అంటే వాళ్లి ఇద్దరి ప్రేమ అబిమానానాలు కనిపిస్తాయి అందులో స్నేహితుడికి ఎలా ప్రేమించాలి స్నేహితుడిని ఎలా ప్రేమించాలి అనేది కనిప్ ఇస్సాది అల్లొ భక్తి కంటే అన్నీ ఆల్మిక్స్ కర్రీలాగా ఉన్ అండి శ్రీకృష్ణుడు సీరియల్ చూడాలంటే నాకు చాలా ఇష్టం అండి అన్ని అన్ని సీరియల్స్ చూడాలి. అన్నీ సీరియల్ పెడుతుది కానీ మా అమ్మ నేను ఓన్లీ రాధాకృష్ణ సీరియల్ మాత్రం రోజు చూస్తాండి తప్పకుండా
అయితే మేము ఇక్కడకి వెళ్ళాము ఎక్కడ మన ఇక్కడ చిత్తారమ్మ జాతర అని ఉంటుంది. అసలకు ఎప్పుడ్ ఎప్పుడు చేస్ట ఆ ఎప్పుడు చేస్తారంటే సంక్రాంతికి వెళ్ళాక టెన్ డేస్ లోపే ఉం టాది జాతర ఇప్రా మా భారకి చలా బాగా చేస్తారు
జాతరలో గాజులు కొంకుంటే నాకు నచ్చుతుందండి నాకు ఫుల్ ఇష్టం
అవును పోయిన సారి మా పాప నేను ఇద్దరం ఇద్దరము మా పాప చిన్న పాప అన్నట్టు. వెళ్తే అక్కడ కప్ కప్స్ ఉంటాయి కదా మనం టీ తాగే కర్చు పాపకు ఊ పాపకు గుర్తుండాలని ఆ కప్పుల మీద పాపది ఎ ఫొటోస్ అన్ని నల్ల ప్రింట్ వేపించామన్నా
అవునండి నేను కూడా ఒక రోజు మా అయితే ఇప్పుడు మా మా ఫ్రెండ్ ఒక బర్త్డే ఉందండి ఆమెకు ఒక గిఫ్ట్ కొనాలి నా దగ్గర పదిహేను వం దలు ఉన్నాయండి అలాంటిది ఏమైనా గిఫ్ట్ నాకు సజెస్ట్ చేయండి.
ఆ అది అనంటే ఫిలో ఉంటది కదా అది ఒకసారి చూడండి ఫిలో
పిలో పదిహేను వందల అయితదా అండి
ఏమో అండి ఒకసారి అడగండి కప్స్ గాని లేకపోతే ఏమన్నా ఫోటో ఫ్రేమ్ గాని ఏదైనా ఒకసారి చూడండి నాకైతే పిలో బెస్ట్ అనిపిస్తుంది ఎందుకనంటే తను పెళ్ళయ్యాక కూడా చిన్న ఫీల్లో కాబట్టి పట్టుకొని వెళ్ళడానికి. కుంటది ఒకవేళ తన హాస్ట లో ఉన్న ఎక్కడ ఉన్నా తను తలగడాగు పెట్టుకోడానికి
ఉ ఎప్పుడు బీర్వాలో దాచిపెట్కోవాల్సిన అవసరం లేదు అది మంచం మీద పడే స్
ఆ ఫీల్ అయితే మనం వాడవచ్చు
అవునవు వునండి మంచి ఐడియా చెప్పి రండి చ మంచి ఐడియా చెప్పినందుకు ధన్ న్యవాదాలండి
ఆ ఓకే నండి ఇంకా
ఇంకా ఆ లంచ్ అయినదండి ఇప్పుడు చాయ్ కదా అండి చాయ్ మా అమ్మ చాయ్ పెడుతుంది ది ఇంగా నిను చాయ్ ఇగుతా అల్లం చాయ్ ఆ
అవునా నేను కూడా మా పాపకు పాలు పోసి ఆ చాయ తాగుతారా అన్నోద్దు అసలుకు అదొ క ఏంటిది ద చాయ్ లవర్ ని నేను
అ నిను కూడా అండి ఎండాకాలంలో కూడా నిను ఛాయ్ తాగుత్ తా ఏదో ఫంక్షన్ పోయో చ్చిన చాయి తాగుత తల్కయే ప్పిలేషి నా చాయ్ తాగుత అండి నేనైతే
నేను ఎండ ఇదిొకటి బెస్ట్ టిప్ ఏంటిదని అంటే మనం బాగా ఎండ లాకెళ్లేసి వచ్చాక కూల్ డ్రింక్స్ అవి కూల్ వాటర్ తాగిన కూడా ధూప అరదు కద చాలా మందికి అలాంటప్పుడు వేడి వే వెడి వేడి టీ తాగు అే ధూపు అనేది తొందరగా తగ్గుతది
ఆ అవునండి నేను కూడా అబ్జర్వ్ చేసినా చాలా సార్లు మా ఫ్రెండ్స్ అందరు ఏమో కూల్ డ్రింక్స్ ఆగుతారు స్ప్రేట్ థమ్స్ అని నేను మాత్రం చాయ్ తాగుతానండి నాకు అంత ఇష్టం చాయ్ అంటే
అ
మ చాయి తాగిర్రా అండి మరి ఇప్పుడు నాలుగఐ నాలుగున్నర ఐదు అయితుంది కదా ఆ సారే అండి మరి హు
ఆ